హలో హలో
ఆ హలో వినిపిస్
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా ఉమ్ ఏం చేస్తున్నారు
టైం లే అండి నా బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ నేను బానే ఉన్నా మీరు
బాగ బాగున్నా అంటే కరెంట్ లేదండి ఎండాకాలం కోతలు చుక్కలు గనిపిస్తున్నాయి
మీ ఇంట్లో కూలర్ ఏసి లేదా
కరెంట్ లేదండి అవన్నీ ఉండి లాభం లేదు కదా కరెంట్ కూడా ఉండాలి
అయ్యో ఇన్వెటర్ లేదా
ఇన్వర్టర్ కి కూలర్ ఎస్తే ఎంతసేపు వస్తుందండి రాదు టూ అవర్స్ వస్తది అంతే
అవును అది కూడా కరెక్ట్ ఎండలు చాలా ఉన్నాయి ఆ అంతా ఓకే నార్మల్
ఇంకా మా సైటు ఫుల్లు కొడతాయండి ఎండలో అదేంటో మరి దగ్గర ఉంటది అనుకుంటా సూర్యుడు మాకు
అవునా నాకు తెలిసి మీ విలేజ్ ఇష్టం కావచ్చు సన్ బ్రోకి
ఆ అంతే అండి
హ
ఛత్రపతి సినిమాల వాళ్ళ అమ్మా పిలిచినట్టు సూర్యుడు సూర్యుడు అంట అంటే వాడు అటు పోకుండా మా దగ్గరకు వచ్చి పడ్డాడు
మీరు మస్త్ కామెడీగా మాట్లాడుతున్నారు
ఏదో అండి కొంచెం అలా అలా జబర్దస్త్ బాగా చూస్తా అన్నమాట
అవునా ఇష్టమా మీకు జబర్దస్త్
అంటే జోకులు కామన్లీగానే యాంకర్ వాళ్ళు బాగుంటారండి మధ్య మధ్యలో
అమ్మాయి దానికే చూస్తున్నారు
ఏదో అలా అలా అంతే
లేదు మీరు అమ్మాయిల కోసమే చూత్తరని అర్థమైయింది
లేదండి అందులో అబ్బాయిలే అమ్మాయిల విషాలు ఇస్తారు నేను ఆ టైప్ కాదు
ఉ హ్మ్మ్ ఓకే చెప్పండి నేను ప్రోగ మ్స్ చూస్త డీ చూస్తా జబర్దస్ చూస్తా బిబి జోడి చూస్తా
య చూస్తున్నారా
అది చూస్తే ఎట్లా పెట్టుకోవాలో నేర్చుకునేలాగా ఉంది అది అందుకే నచ్చలే నాకు
అవును నాకు కూడా అదే బయట మంచినే ఉన్నారు వాళ్లు లోప ళ్ వాల్ వాల్ లొల్లి పె
వాళ్ళకి వాళ్ళకి గెట్లలో తెలివాలని ఆ ప్రోగ్రామ్కి పోయినట్టు ఉంది
ఆ అంటే ప్రోగ్రామ్ ని కాపీ కొట్టింది అనుకోండి హిందీలోంచి ఆ సేమ్ స్క్రిట్ లా అనేసి వస్తది ఎం టివిలో
అవునా ఏమో అది నాకు తెలీదు హిందీ జూడను నేను ఎకువ
ఇంగ్లీష్ హిందీవోడు ఇంగ్లీషోడ్ని కాపీ కొట్టిండు లే అది వేరే విషయం లవ్ ఐలాండ్ అని ఉంటది
అవునా
ఉమ్
మేము మీరు చూస్తారా హింది
ఆ నేను అన్ని చూస్తానండి అందరినీ ఎంకరేజ్ జేస్తా
అందరిని ఎంకరేజ్ అందరిని ఎంకరేజ్ చేయడానికి చూస్తారా మీం ఎంకరేజ్మెంట్ కోసం చూస్తార
లేదు లేదు ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తా అందులో నేను కూడా ఎంటర్టైన్ అవుతా
ఓహో మీరు ఎంటర్టైన్ అవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు
హా యస్ అండి కరెక్ట్.
ఇంకా ఏమన్నా ట్రిప్స్ సమ్మర్ లో
సంబర్ లో ఎటెళ్తామండి. చుక్కలు కనిపిసేట్టు పోయినా పోతే కాశ్మీర్ పోవాలి.
అవునక్కడ చల్లగుంటది.
అవును
రీసెంట్ గా వెళ్ళిళ్ళ ఎక్కడికన్న
రీసెంట్ అంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అలా వెళ్ళామండి. దేవుడి దగ్గరికి భద్రాచలం అనేసి.
అవునా
అవునండి
హ్మ్ హు ఎప్పుడు వెళ్ళిళ్ళు అంటే ఎండకాలం స్టార్ట్ అవ్వక ముందా
అవునండ్ చలికాలం ఎండింగ్. వెళ్ళామండి చాలా బాగుంటందండి. అలా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. ఫస్ గుడ్ ట్రిప్ అవునండి ఫుల్.
ఎక్కడెక్కడ ప్లేసెస్ కెళ్ళిళ్ళు అక్కడ.
అయితే మా ఫ్రెండ్స్ లోనే కొంతమందికి కొన్ని బ్యాచెస్ ఉన్నాయండి పాపం.
అవునా
ఫుల్ లేదు లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కానీ ఈగోస్ ఎక్కువ అండి సో ఒకళ్ళు వద్దన్నారు అని చెప్పేసి వేరే బ్యాచ్ మొత్తం రాలేదు పాపం.
అవునా అట్ల కూడా ఉంటదా.
ఉంటారండి ఏం చేసాం ఆడవాళ్ళు.
ఆడవాళ్ళకి కొంచెం అట్లాంటివి బాగుంటాయి.
ఆ నేను అనుకున్నా అరే మీరు వస్తే అయిపోద్ది మీరు మీరు తిరగండి వీళ్ళతోనేవ తిరిగమన్ మంటున్నరు మీ బ్యాచ్ మీకే కదా అనేసి. కానీ ఆ మాత్రం ఆలోచించ లేదు పాపం. ఫుల్ మిస్ అయిన్లు.
కొంత కొంతమంది ఒక రాకపోతే అందరు రారు అని కొన్ని ఉంటాయి అట్లగా అందుకనేస రాలే కావచ్చు.
అవును అవునవును ఇక మేము ఫోటోస్ అవన్నీ పెట్టినంక వాళ్ళు కూడా ఏటన్నా పోవాలని చెప్పి. చిన్నగట్లా ఊరు దాటి పక్కూరికి వెళ్ళారనమాట.
హలో
ఆ పోయిండ్లు మళ్ళా ఎట్లా ఫోటోలు ఒకళ్ పెట్టిన ఫోటోనే మళ్ళీ ట్యాగ్ చేసి ట్యాగ్ తీసి ట్యాగ్ చేసి
ఆ ఇక ఒక్కరు పోయిండ్లు కాబట్టి వాళ్ళ తగ్గట్టు మేము కూడా పోయినమని ప్రూవ్ చేసుకోవడానికి వీల్లు పోయినట్టున్నరు.
అవును అంతే.
దానికి ఏం తక్కువ ఉండదు కనీ.
అంత తెలిండి కానీ ఎందుకో అండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళె శత్
అవును అళ్లకాళ్ళకె పట్టుకోరా అదర్లు శికలు కొట్టుకుంటారు.
ఇది మాత్రం కరెక్ట్ ఆ అంత్ ంతెలేండి మీర్ ఫ్రెండ్ హ్మ్ మీ ఫ్రెండిని మీ ఫ్రెండ్ ఇండిడ్ అన్నారు పెద్దలు అందుకే.
అబ్బ ఓకే నైస్ నైస్ బ్రో నైస్
ఆ మీరు ఎటు వెళ్ళలేద
లేదు నేను కూడా ఇది కొంచెం సిమిలర్ స్టోరీ మాకు కూడా జరిగినట్టు అనిపిస్తుంది వింటూ ఉంటే అ
అవునా చెప్పండి విందాం
ఉంటారండి నార్మల్గా నార్మల్ గా ఒక ఫోర్ ఫ్రెండ్స్ ఫైవ్ ఫ్రెండ్స్ అట్ల ఉంటారు ఉన్నట్టే ఉంటారు
అయ్యో
సమ్ టైమ్స్ ఇట్ హేపెన్స్ అవసరం అప్పుడు మాత్రం ఫుల్లు నేను తర్వాత నో బిహేవ్ మీ సమ్టైమ్స్
అయ్యో అంతే అంతే లేండియ అట్లానే ఉంటారు ఇందాక అన్నట్టు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు పట్టించుకోవద్దు అలాంటివి
పట్టించ్చుకోను అందుకనే మూవాన్ అయిపోతున్నా వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు మళ్ళ మధ్యలో నేను పోక
అయ్యో పర్లేదులేండి ఈళ్ళు కాకపోతే ఏంటిది లోకం లో చేపలు కరువా పాపలు కరువా దొరుకుతారు మంచి ఫ్రెండ్స్
అంతే అందుకనేసి నేను కూడా లైట్ తీసుకున్నా రిక్వెస్ట్ చేయద్దు ఎవరినైనా
అంతే అవునవును కరెక్టే
మనం రిక్వెస్ట్ చేస్తే అలుసైపోతాం
అర్థం కాలేదు
రిక్వెస్ట్ చేస్తే అలుసైపోతాం అందుకని ఎవరిని మన లైఫ్ లో ఉండమని రిక్వెస్ట్ చేయకూడదు
అవునండి అబ్బ కరెక్ట్ చెప్పారండి ఈ వాడు కొ చాయి తాగిందెక్కడైన
హ్మ్
ఈ లైనేదో బాగుంది నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చా
హ్మ్ యూస్ చేసుకోండి ఎందుకు ఎవరికైనా చెప్తారా
యా కొంచెం అట్ట జ్ఞానాన్ని పంచుదామని జ్ఞానాన్ని పంచుదామని
జ్ఞానాన్ని మన లోకానికి పంచి
ఎస్
ఊహూ ఓకేఓకే లోకంకి ఆల్రెడీ జ్ఞానం ఉంది
లేదండి అదే జ్ఞానం అనేది ఇస్ అన్లిమిటెడ్ ఇచ్చినంత కాలం తీసుకుంటానే ఉం టారన్నమాట
ఆహా అవును అది కూడా కరెక్టే
సోవాల
హ్మ్ ఇంకా మీకున్నారా అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఎనిమీస్
ఫ్రెండ్స్ ఉన్నారు అందులో బెస్ట్ ఏం ఉండదండి ఫ్రెండ్స్ అంటేనే బెస్ట్
ఇది హైలైట్ జోక్ ఆఫ్ ది ఇయర్
దొరకిన వాళ్ళు ఇలా చెప్తారంతే
ఊ హూ
అ ఇప్పుడే అవునండి ఇంకా మీకు ఎలా ఉన్నాయి ఎండలు మీకు ఏ కాలం సమ్మరా వింటరా
మాకు వర్షాకాలం
అయ్యో అవునా మేమేదో ఉంటా అండి అంతే ఎన్ని కాలాలు ఉంటాయి అని ఎందుకో ఏమో ఒకటే కాలము ఉంటే ఎంత బాగుంటది
అది కూడా కరెక్ట్ అవును కానీ అట్లా ఉండది కదా
అవును కట్టే ఎండ వేసేటప్పు
అంతా దేవుని మహిమ
ఓకే సో మీకు ఏ కాలం ఇష్టం మరి
నాకు చలికాలం వర్షాకాలం అంటే ఫుల్ ఇష్టం ఎందుకంటే వర్షం ఐ లైక్ ఇట్ ఆ వర్షం పడే ముందు ఆ సమ్మెల్ ఆ అంటే అవును దాని వల్ల లాస్ కూడా ఉంటాది కాకపోతే కాని కొంచెం బెటర్ అని
ఒక బజ్జీలో అయితే తినొచ్చు వేడి వేడిగా అయి చలికాలం కూడా తినొచ్చు
ఫీల్ ఫీల్ బ్రో ఫీల్
అలా అంటారా కానీ వర్షం వల్ల చాలా నష్టాలే ఉన్నాయండి
తే జస్ట్ ఫీల్
ఓకే
హు
మాకు చలికాలం ఇష్టం అండి మంచిగా ఉంటుది ఎటైనా తిరగొచ్చు ఎక్కడైనా తిరుగొచ్చు
ఆ అది కూడా కూడా కరెక్ట్ చలి మనకు ఒక సీజన్ ఇప్పుడు ఉన్నప్పుడు మనకి ఇంకో సీజనే కావాలనిపిస్తుంది కానీ అది ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి రావాలనిపిస్తది అంతే ఉన్నంత సేపు ఇది ఎందుకు వచ్చిందని అని అనిపిస్తది ఆ ఇప్పుడు మీరు చెప్పినట్టు సేమ్
ఓకే ఆ ఇంతకి తిన్నారా మరి నిరసంగా మాట్లాడుతున్నారు
నీరసంగా
అవునండి జోష్ లేదు
జోష్ అంటే ఇంకేం జోష్
ఉత్సాహం ఉత్సాహం లేదడి ఉత్సాహం
ఇంతనే మాట్లాడుతా నేను అందుకనే
అంతేలేండి కొంతమంది నవ్వుకుంటారు పట్టించుకోవద్దు
అంతే అది కూడా కరెక్ట్ సరే అండి మరి ఓకే బాయ్
ఓకే అండి నైస్ టాకింగ్
సేమ్ బాయ్